గుడ్ మార్న్
వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడు అయితే ఫ్రీగా కూర్సొని ఉన్నం ఇంక టిఫిన్ చేయలేదండి ఇంక
బ
ఆ ఖాళీగనే ఉన్నామండి ఖాళీగనే ఉన్నామండి ఇప్పుడు కూర్చొని
ఆహాహా అయ్యిందా అండి టిఫిన్ చేసారా
ఇంక లేదండి చెయ్యాలె అయిపోయింది గానీ చెయ్యలే ఇక చాయ్ తాగిన కొంచెం లేట్గా తినేస్తా
ఓకే ఆహా నేను ఇప్పుడే వచ్చానండి మా పిల్లల్కు స్కూల్కి పంపిచ్చి
ఆహా మరి ఇంకా బ్రేక్ఫాస్ట్ కాలేదు అన్నటు
ఇంకా కాలే కాలే టీ తాగి ఎళ్ళాం అవునండి
ఆ ఆహా మరి ఏం చేసారు పిల్లలకు మరి
పిల్లలకు ఇవాళ ఏం మా పాపకు ఇడ్లీ తీసుకపోయారు
ఆ
మా బాబు ఇప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్కే వస్తారండి ఏం తీసుకెళ్ళలే స్నాక్స ఓన్లీ కారా తీసుకెళ్ళారు రేపు వాళ్ళ స్కూల్ యానివర్సరీ ఉంది
ఆహా అయితే తొందర ఎక్కువ స్టార్టింగ్ల చేస్తారు కావచ్చు
స్కూల్ యానివర్సరీ
అదే ఆ
ఆ ఇవాళ హాఫ్డే మళ్ళీ రేపు ఫుల్డేగా హాలిడే ఉంది అవునవునవును ఈ ప్రీ ప్రైమరే కదా విలా కేం ఉండదు ఇంకా
ఓయ్ ఆ అలే నేను వెళ్ళ వెళ్ళేది తెలియదు అన్నట్టు. ఆహ. హే అమ్మాయికుంటది గావచ్చు ఆ. అచ్చ ఆ. మరి మీరు ఇంకా మీరు ఇంట్లో ఏం చేసారు మరి బ్రేక్ఫాస్ట్.
ఇప్పుడు ప్రస్తుతానికి ఇడ్లీ వేసారు కదా. దోశ ఇడ్లీ ఉంటదండి ఇప్పటికి. ఆ అడకపోతే మేము ఇంక డైరెక్ట్ లంచ్ మా ఆయన ఒకసారి ఈ. కొంచెం టిఫిన్ చేస్తే ఈవినింగ్ వరకు తిినరు సో డైరెక్ట్ మేము లంచ్. లెవెన్ థర్టీ లెవెన్ వరకు తినేస్తాం.
ఒకటేసారిగా.
అవునవును.
ఆచ్.
మీరు మీరేం చేస్తారు మరి ఇవాళ.
మేము ఇప్పుడయితే అన్నం పార్లర్ కు ఫోన్ చేసడు.
ఆహాహహహా.
ఆ ఎందుకంట నిన్న సాయంత్రం ఎవరం తినలే అన్నం బాగున్నా. ఎంతన్నాం కొడికేస్తాం.
ఇంకా అండి చెప్పాలి.
చెప్పాలి మేమ్ మరి ఎట్లుంది వాతావరణం అట్లా.
మీకు ఎస్ఎఫ్ఐ ఫామ్లు మొత్తం ఫిల్ చేసారా అయి.
ఆ ఎస అయిపోయిందండి మా అయిపోయింది మా ఐదుగురి కూడా అయిపోయినాయి.
ఆహాహా దాంట్లో ఏమైన్నా మిస్టేక్ ఉంటే రేషన్ కూడా కార్.
హ్ ఇవా ఇవ్వళై. అట్ట గాదు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి రాషన్ ఏ ఏ. రాషన్ కార్డ్ అయితే ఎవరైతే చేయించుకొని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళలకు రాషన్ కట్ట అంట. అన్ని ఏదైనా వాళ్ళ పించిన్ ఉంటే పించిన్ వెళ్ళి వెళ్ళిపోద్దట ఏస్. కీణమైన దాలకు వర్తించదంట ఈ రాషన్ ఇది జయించుకోకపోతే ఎలక్షన్ కార్డు.
ఓకే మరికి గి మన నులి పురుగుల టాబ్లెట్ ఏదో అది కూడా ఇ. వచ్చారు కదా మరి ఫోర్టీన్ కి మీరు మీకేమైనా అచ్చాయా.
అవునండి మే మేము సోమవారం రోజే అయిపోయింది ఆ ప్రోగ్రాం.
ఆహా హా మా పిల్లలకు ఇవ్వలేదు మరి.
ఇవ్వకపోతే మీ అక్కడ మీ ఏరియా అశ వర్కర్ దగ్గర టాబ్లెట్స్ ఉంటె వేయించుకోండి. అది కంపల్సరీ వేయించుకోవాలి తెలుసా ఈ పిల్లలకు ఎందుకంటే చాక్లెట్ తింటారు కదా ఎక్కువ.
అవునవునవునవును.
ఆకలియది దానింతోని పురుగులతోని నాకు లోపల కడుపు నొప్పి అని. సాయంత్రం వేస్తేంది లైట్లో మంచిగా.
ఇప్పుడు మ ఆశా వర్కర్లు అంటే ఇక్కడ మన దగ్గర్లోన్న ఆమె దగ్గర వెళ్తే ఇస్తారు కదా.
ఆ ఇస్తారాండి.
ఎట్లయ్యాలండి అది ఆ ట్యాబ్లెట్ ఎలా వేస్తారు మీకేమన్నా తెలుసా.
ఆ అవును ఒక పిల్లలకు చప్పరిచి మింగేది ఉంటే ఇంకా బెటరు లేదంటే స్పూన్. రంగరిచ్చి ఒక్కసారి వేసేయండి త్రీ ఇయర్ నుండి అంటే. టె ఫైవ్ ఇయర్ వరకు ఒకటి ఎయొచ్చండి ఒక్కొక్క ఒక్కొక్క టాబ్లెట్స్.
ఒక బాబుకిి ఫైవ్ ఇయర్స్ పాపకి సిక్స్ ఇయర్ కదా.
ఆ ఒక్కొక్కటి యెయ్యండి ఒక్కొక్కటి. త్రీ ఇయర్ వరకు హాఫ్ అండ్యాలి హాఫ్ వయ్యాలి ఫైవ్ ఇయర్స్ అంటే ఒకటిేసుకోవచ్చు అది ఏ లోపలపున టల్ ఉంటే అలాకన్నం తినరు మళ్ళీ ఏంది బ్లడ్ గూడా పెరగది అవి ఉంటే నాటలు
ఓకే అండి మరి సోమవారం ప్రోగ్రాం అంటే సోమవారం ఇంటింటికి తీసకచ్చి చ్చారా ఎట్లా
ఆ లేదు లేదన్న అది అంగన్వాడీ సెంటర్ లోనే ఇచ్చారు స్కూల్లో స్కూల్లో ఇచ్చిరు అంగన్వాడీ సెంటర్ లో మీ మీ పిల్లలు ఏళ్ళలేి స్కూల్ కు
కుల్లో ఇఇ ఇవ్వలేదు మరి
హా స్కూల్ లో ఇస్తారు ఒక మి పిల్లల్ని అడగండి ఏమన్నా మీకు టాబ్లెట్స్ మింగిచిరా అని అడగండి ఒకవేళ ఇయ్వలేదంటే అడిగి వేయించండి ఆ
ధన్యలు
ఆ హ ఏస్తారు మళ్ళ హాఫ్ ఆఫ్ డే ఎప్పుడు ఉన్న అంటే మాఫ్ ఆఫ్ డే ఇవై తారీకు ఉన్నది ఒకవేళ మిస్ అయిన పిల్లలకు మళ్ళా కాని అప్పుడు ఎవ్వరు ఎ వోరు ఇయ్యరు గాని ఇప్పుడే మాత్రమే వేయించుకుంటేనే బెటర్ ఇంకా అవి
ఓకే ఓకే లేదు లేదండి అది పక్కా తీసుకోవాలి ఇంకా
ఆ మీరు మీది అయిపోయిదండి మరి ఎస్ ఐ ఆర్ ఫామ్స్
ఇంకా అండి చెప్పాలి
మీది అయిపోయిందా మీరు నింపించిరా ఎస్ఐఆర్ ఫామ్స్
ఆ మాది అయిపోయిందండి ఫిల్ చేసి ఇచ్చేసాము ఫోటో మన బుర్ రక్క మీద ఉంటే అది నడ్వది అనేసి అంటే
కానీ అది అట్టి మాటలు ఒక్కొక్కరి బురకప్తోనే తీసుకుంటారు అళ్లాకి అయిపోతానయంట
అవునా అదన్ని అతే మళ్ళీ వెళ్ళి ఫోటో దిగి వచ్చానండి నేను
ఆహా మేము కూడా అలానేయింది గాని ఏ అంత అవసరం బాడకపోవురా ఎందుకు దిగిరు అయి దాంతో గూడా అయితన్నయి అన్ చెప్ప మా మా అంగన్వా మా బీ ల్ ఒ మేడం
ఓకే ఓకే ఓకే ఓకే
అవును మరి ఇంకేంటి విశేషాలు మరి మ మధ్యానం ఇప్పుడు ఏం చేస్తారు మరి
మా అమ్మ అదేమంట్రూ ఉమ్ కట్టి దాల్ చేస్తారంట
అవునంటా దాల్సా
దాల్చా దాల్చా ఉమ్ అవునండి మీరేం చేస్తారు మరి
నేనై గూడా అదే ప్ కంది పేస్తారు మరి టమాట పప్పు దాల్ చేస్తారా తెలవది మొత్తానికైతే పప్పు తీసిరు ఆ లేదు లేదు అడుగుత ఆ లే లేదు అడుగుతారు ఏం చేయాలని అడుగుతారు ఇప్పుడు కూరగాయలు ఏం లేవు నిన్న గోబీ ఉంటే చేసినాం కాలీఫ్లవర్
ఆహాహాహా ఓకే ఓకే
మా వారు మరి మార్కెట్కికేళ్తే కూరగాయలు తీసుకొస్తాడని
అవును
ఆ అదే
ఇంకా అండి చెప్పాలి
ఉ మీ వెదర్ ఎట్లుంది అటు మీ
ఎక్కడండి వర్షాలు అసలు ఈ ఇయర్ వర్షాలు లేవని వినిపిస్తుంది టాక్ కట్ల నుండి ఇప్పడ వరకు వర్షాలు ఏం రాలే
ఈ వర్షాల కుక్కుపోతే మస్తు బీమాలైతరు అందరరూ జనాభా ఎ ఇద్దరూ వాంతులు అయితాయి మోషన్స్ అయితాయి
అవున్ గద ఈ భాగ్ ఇంకా ఎండలు ఉన్నాయి అది కూలర్ రా బంద్ చేస్తున్నది మల్ల సాల్ ట్లేము మేము
అవునండి అది అదే చెప్పే దోమలు జేబాట్టే అన్ని బీమార్లు వస్తాయి అన్ని రకాల నష్టమే మనకు మళ్ళీ రేట్లు అన్నీ పెరుగుతాయి బియ్యానికి పెరుగుతాయి అన్నిటికీ పె కూరగాయలకు పెరుగుతాయి నీళ్లు లేక
అవును మరి ఇగ అది ఇట్లా ఉన్న పరిశానే ఉన్న అట్లా ఉన్న పరశానే ఉన్నది
అవునండి ఉ ఆ మా మనమరాలు మస్తు ఏడు సంది అస్సల్ జెకు ఆ ఆ ఆ
వాళ్ళు ఏం చేస్తున్నారు
ఐగో ఎందుకు రెండు రోజులు అయితాంది మస్త ఏడుస్తాంది ఏం తింటలేదు మరి ఏమైందో ఏమో అర్థం అయితలేదు
ఏమన్నా నజర్ గి క్లైమేండ్
తీ ఏమార్ అర్థం అయితలేదు అస్సల్ విస్కెట్ లేదు పాల తాగుత లేదు
ఆహాహాహా
ఆహా అవి దవడలు ఏమంటారు పండ్లులు వస్తున్నాయి కావచ్చు అందు కే మరి ఆ
ఓకే పండ్లు వస్తున్నాయా
ఆ అవి సైడ్ వి పెద్దవి దౌడల పిల్లచూడండి ఆమె వస్తది ఇదిగో
తావిజ్ అట్లే ఏమన్నా ఎపిస్తారా మీరు
ఏ లేదండి ఇప్పటి వరకు అయితే ఎయించలే ఏమ్మో ప్యూచర్ల తెలవాది
కరెక్టే కరెక్టే ఇగా
మా పిల్లలకు అయితే మేము ఏయించలేదు అస్సలు ఒకటి నల్ల దారం కుడా తెలవదు మా పిల్లల
ఓకే ఓకే అట్లనే మంచిదండి ఎట్లా అలవాలు చేసుకుంటే అట్లా మంచిది
మా ఇంట్ల మమ్మదిగా ఇగ మా ఇంటిదే అని సవా ఇంత అంత ఊదేశి ఏస్తే అయి కొత్తదిగా
అవునవునవును కరెక్టే ఎట్లా అలవాటు ఉంటే అట్లా అండి అట్లనే ఉండాలి అవును
మీ అన్నయ్య హెల్త్ ఎట్లుంది అన్నారుగా ఇంతకుముందే బాలేకుండే అని
అవునవును కాకపోతే ఇక వానా రేషన్ యూజ్ చేస్తున్నాడు కాబ ట్టి ఓకే ఇప్పుడు బెటర్
బెటరేనా
అవునవును
ఆహ హి
ఉ ఎక్కువ కాస్ట్లీ రాసిచ్చారు వాళ్లు అవన్నీ తీసుకొచ్చి ఏస్తున్నారు
ఆగుతాయని ఒక నెల రోజుల మందులు కావచ్చు
అవునవును
ఆ
మళ్ళీ వన్ మంత్ అవున అవును వన్ మంత్ తర్వాత మళ్ళీ వెళడు అంటాడట
ఇలాలా మస్తు డబ్బులు బాగా అయితే ఇ అభైమారికి ఇ
అవునవు
ఆ
ఇగ ప్రస్తుతానిక అయితే మంచినే ఉన్నాడండి
అవును ఉండాలి పాప పిల్లలు మరి
ఇంకా చెప్పాలి
ఉం
ఉం
తే మరి డాడీ వాళ్ళకు ఉంటే ధైర్యం
వాళ్ళ డాడీ వాళ్ళకి
ఎవరి డాడీ ఆ ఎవరి డాడీ వాళ్ళకుంటే పిల్లలకి దైర్యం కదా
అవునవును ఇప్పుడు ఎట్లానే చేసి చేస్తున్నాడు ఒకవేళ లేకపోతే
అదే ఎంత ఇబ్బందవను మరి ఉం ఉం వాళ్ళ బార్య ఏమన్నా చేస్తుందా ఇప్పుడు వాళ్ళ భార్య ఇప్పుడు ఏమన్నా చేస్తుందా
లేదు ఖాళీగానే ఉంటుంది
ఆహా ఇంత ముంద అదే స్కూల్ కెల్తుందనే ననైతే
ఆ మీకేమైనా టచ్ చేశారండి ఈసారి వీళ్ళు
ఎవరండి చేయలేదండి
ఆహాహ మీది క్లియర్ అయిపోయిందేమో క్లియర్ అయిపోయిందేమో
లేదు ఎక్కడయింది ఫోన్ లిఫ్ట్ చేస్తే అది కాలు కలుస్తలే కాలింగ్ అనే వస్తాంది ఇంక ఇం అదిది అది కాలింగ్ లోనేమో అది ఇప్పటికే వాళ్ళు దాంట్లో పడేసర కావచ్చు రింగ్టోన్లా విజిట్ల వాట్సాప్ కాల్ చేసేదాన్ని వాట్సాప్ కాల్ చేస్తే కలిసేది ఇప్పుడు బారోడ్లో నుండి అయిత అండి బిజీ అదే కాలింగ్ వస్తాది ఎప్పుడు బంద్ చేసి పెడతారేమో
అవునా
ఆ మరి ఏమైతదో ఏమో అర్థంమయితలేదు
ఇప్పుడు అడిగేటట్టు కూడా లేదు ఇగా ఏమన్నా అంటే అదే అంటారు రీజన్
థ్యాంక్ యూ అండి మాట్లాడినందుకు ధన్యవాదములు